క
ఆ బా వినిపిస్తుంది ఇప్పుడు ఏ ఇందాక ఎందుకు వినిపించలే కట్ అయిపోయింది
అక్క పైకి వచ్చినప్పటికిీ కట్ అయిపోయింది ఐనా కాల్ యాడ్ అవ్వలేదులే
అవునా ఏం చేస్తామంటే ఇప్పుడు నేను మ మాట్లాడిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఆగి మళ్ళీ ట్రై చేయపుడు అంటే కాల్ ఒకే నంబర్కే చేసినప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వాలంట అందుకని సరేనా హ్మ్ ఇంకెంటి టిఫిన్ అయిపోయిందా
అయిపోయిందాక్క ఊరోచం
ఉహ్మ్ ఏం ఊరు
రాళ్లి
అవునా
హ్మ్ త క త మా డాడీ వాల్ల అన్నది
ఊహ్మ్ ఓకే ఓకే మరి మీ అక్కోచ్చిందా
ఊహ్మ్ లేదు ఇంటి దగ్గరే ఉంది తాతయ్యలు వస్తారేమో మరి
ఆ పెద్నాన్న వాళ్ళ సైడ్ ఆ
హ్మ్
ఉ పోనీలే
పెద్నాన్న వాలా అన్న
సండే హాలిడేనా
ఎవర్కక మాక ఉమ్ హాలిడేనే బ్యాంకు ఎరోజు హాలిడే
హ హ హ పబ్లిక్ హల్స్కి హల్ ఉంటైకదా అప్పుడు తీసుకుంటావా హ్మ్ పోనీలా ఇంకేంట్రా టిఫిన్ ఏం చేశారు మార్నింగ్
మార్నింగ్ హోటల్ లో చేసామ్మక్క బజ్జిను ఇడ్లీ
ఊహ్మ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అక్కడికి మీకు
మాకు ఇక్కడక వస్తాదండి ఒక పదిహేను ఇరవై వస్తాదండి
ఊహ్మ్ ఇరవై అయితే పర్వాలేదులే
హ్మ్ రావులపోలనికి ఆ రావులపాలెం దాటెకా ఇంక లోపలికి కొంచెం రావాలి
అవునా పోనీలే ఇంకేంట్రా మరి తాతయ్యలు వాస్తన్నారా
వస్తారేమో తెలియదు చేలే ఫోన్ మీకు అయిపోయిందా టిఫిను
ఈ రోజు అట్టు తిన్నానండి నేను హ్మ్ హ్మ్
ఉమ్ ఇంకాహాలిడే ఈరోజు
ఇక్కడ మాస్ మ సైడ్ఇక్కడ కాల్వ ఉంటదనమాట దానిలో చేపలు పడితే ఆయమ్మడానికివచారు అయ్ తీసుకున్నారు తాతయ్య
ఉహు
ఊ అయ ఏమో మాయమ్మ కూరకు సగం వండేసి సగం ఫ్రై చేసేసింది
ఉ
ఉ
నాకు ఇప్పుడు మెసేజ్ చెత్తది ఖాళీగా ఉన్నదా అని ఇందకే పోడితే అందరు ఒకసారి చేస్తారు లేకపోతే అసలు ఎవ్వరు చేయరు ఇన్నిడేస్ నుంచి మొక్కలు కూడా చేయలే
ఉ నాకు శస్రా రావడం గురించి కొద్దిగా కామ్ బిజీ అయిపోయింది అక్కడ మా మాట్లాడాని కుదరట్లే లేకపోతే మొన్నప్పుడు ఆఫ్టర్నూన్ గట్టా చేసేదాన్ని చూసావా ఉ నా మొబైల్కి అస్సేన్ చేయట్లేదు ఇంకేంటో మరి అప్పుడే అసైన్ చెయడుమే ఆ మీరు చెయొచ్చు ఉ అంటే దింట్లో ఉంది కదా అని చెప్పి ఇంకా
ఉ నాకు అవ్వట్లే దీంట్లో దాంట్లో చేస్తానులే అ
ఊ
ఇంకేటక్కా ఏందక్కా
ఊ అమ్మ నువ్వు నాన ఎల్లారా
ఉ
ఉహు బండి మీద ఎల్లిపోయారా బస్సుకి ఎల్లారా
మని మేన ఎక్క మళ్ళీ సాయంత్రం ప్రేయర్ ఉంది అది చూసుకున్నప్పుడు వెళ్ళాలి కదా మళ్ళీ సాయంత్రం అనుకో బస్సులు కట్టం ఇక్కడే అంటే ఈ రోజు సండే కాదు మధ్యాహ్నం పెడతా అన్నారు మధ్యాహ్నం కుదరగాని సాయంత్రం ప్రేయరు మధ్యాహ్నం భోజవాల్ భోజనాల్ అప్పుడు
ఉహు పోనిలే
ఆ
వెళ్లిపోరా రీచ్ అయిపోరా అక్కడికి
ఆ ఇందాక ఇప్పుడు ఒక గంట అయింది అక్క మార్నింగ్ ఎప్పుడురిపింది
చేయందా
మీరు వెళ్తార అక్క
లేదా నేను అక్కడ ఉన్నప్పుడు వెళ్లేదాన్ని తణుకులో
ఉహు
తర్వాతలేదు ఇంకా మీ అక్కకి అన్నీ చెప్పామనుకో ఏ వెల్ళ వెళ్ళ మా రాధేకి ఇష్టం ఉండదండి ఉ మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోతారా ప్రేయర్ అయ్యాక
ఉ సాయంత్రం నైట్ నైట్ వెళ్ళిపోత
ఉహు పోనీలే
ఉ
ఇంకేంట్రా మరి అమ్మాళ్ళ ఎక్కడ ఉన్నారు
అక్కడే ఉన్నారు
కానీ అక్కడికి వెల్లాక కూడా మాట్లాడుతున్నా చూడు డెడికేషన్ అసలు మామూలు కాదు
తజ్జన్ ఏం కాదక్క పైన కూర్చున్నానుం జేయన్ మరి ఈ రోజుతో టై పలున్నాయా
అవునవును నేను అందినింగ్ ఈ రోజు అలా అవ్వకొట్టేయాలని పొద్దు పొద్దు నే అందరికి మెసేజ్లు పెట్టేసాను కట్ టిగా అదే ఇందాక నువ్వు మెసేజ్ పెట్టానన్నావు కదా ఆ అమ్మాయి చే అమ్మాయి చెత్తానని ఫోన్ చేసింది ఉ కరక్ట్గా నువ్వు చే నన్ను సర్లే ఇంకిద్దరం అంటున్నారు కదా ఫస్ట్ నీది అవ్వగోట్ టెద్దంలేని నీకు చేసేయమన్నాననమాట ఇద్దరు ఒకేసారి అది చేసింది వెంటనే నువ్వు చేసేశావు ఉ
ను హైదరాబాద్ వాటర్ పడలేదు అసలు ఉ అది తాతియా డాడీ వాళ్ళ అన్నయ్య కూతురుని ఎంగేజ్మెంట్
ఉహు అక్కడికి వెళ్ళారా అదే స్టాటస్ లో పెట్
ఉహు కాదు తన కల ఫ్రెండ్ స్టేటస్ ఏం పెట్టలే నేను స్నాప్ పెట్టాను
ఉహు అయితే చూడాలి స్నాపు ఇది ఉన్నట్టుందిగా నా దగ్గర
ఏమో అక్క ఉందేమో లేదమ్ తన గర్ల్ ఫ్రెండ్ ఉండండి ఉండండి రెండు రోజులు ఉండండి నేను ఎక్కిస్తాను అంటుంది ఎక్కడ ఉంటవ్
ఉన్నివ్వరు కదా మనోళ్లే
ఉ
మనకి కుదరదు లే
మా అమ్మ అలిగిపోతదిలె అక్క
ఈ ఏ ఊరళ్ళది మన ఊరేనా అక్కడ
ఆ అగాత్తన్ మండ్రి ఆ అక్కడే అక్కడకెల్ ఇగ షిఫ్ట్ అయిపోయారు ఫ్యామ్
ఉహ ఇంగ హైదరాబాద్ ఎళ్లిపోయారా
ఉ ఫ్యామిలీ ఎళ్ళిపోయారు
ఉహు
ఆ
బా ఇంకా తగ్గలేనట్టుంది కాఫ్
లేదక్క అసలు నాకు వాటర్ పడవిక్కడ బయట వాటర్ కూడ నా నేను వాటర్ బాటిలు పట్ పటుకుని తిరగాలి ఇంకా
సేమ్ పించ్ ఈసారి కలిసినప్పుడు చాక్లెట్ ఇవ్వే నాది సేమ్ ప్రాబ్లం ఎ వేరే వాటర్ తాగానంటె ఇంకంతే
హాట్ వాటర్ తాతు మళ ఎక్కడ వాటర్ పట్లేదు నాకు
హాట్ వాటర్ అంటే రోజు కష్టమే కాచుకోడం
రోజు ఇంట్లో అక్కడ కాస్తారు ఇక్కడ కాస్తారు కాకపోతే నేను ఏంటంటే ఈ హాట్ వాటర్ తాగలే నార్మల్ వాటర్ ఇప్పడు నుంచి ఒక టెన్ డేస్ నుంచి నార్మల్ వాటర్ తాగేస్తున్నాను
అందుకనే పట్టేసింది మరి సడన్ గా మనం చేంజ్ చేసిన కానీ అలాగే అయిపోద్ది
హైదరాబాద్ వాటర్ కూడా పలేదు ఏమో టెయ్ తెచ్చుకుంటారు కదా ఏంటి
ఉ ఉ
అయ్యేమో మనకు వాసనే పడ అసలు తాగడానికి
అవునా ఇదేదో మార్నింగ్ నుంచే ఆ
ఎక్కడికి అక్కడ డబుల్ రేట్స్ ఉంట్నాయ్
ఉ అవును అక్కడ వాటర్ బాగుంటాయి అంటారు లేదు రేపడు వెళ్లేదు
వాటర్ బాగుంటుమంటే తాగడానికేనా కనుక్ కొనుక్కుంటారు అక్కడ టిస్ కొనుక్కుంటారు
అవునా తెల్లగొస్తారండి కదా
మ్ మా అక్క నాదే అన్నాను పెళ్ళికో పది రోజులు ముందు ఇక్కడ ఉండిపో తెల్లగోచ్చ వచ్చాక అప్పుడు వద్దు గానీ మొత్తం పాడైపోయింది బెంగ పెట్టేసుకునీ అది తినక వాటర్ ఏమో సరిగ్గా కళ్ళ కింద ఏమో నా ఉ బొంది అక్క ఎంతైనా మన పల్లెటూరు పల్లెటూరే మనకే ఇక్కడ ఇంచిక గాలి కట్టేస్తుంది అక్క చల్లగానే ఉంటది కాగాని అంత నీటుగా సిటీ కదా ఎక్కడినుంచి వెళ్లేనోళ్లు అక్కడ ఉండలేరు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటది ఆ నువ్వెళ్ళావ్ అక్క ఎప్పుడైనా హైదరాబాదు
ఆ స్టడీ లెట్
నేన్ ఫస్ట్ టైం
అంది
ఇంకేంటి అక్క ఏం కర్రీ హలో హలో హలో అక్క అ హలో హలో హలో
అ
హలో